ఏవ
హలో
ఆ ఏం చేస్తున్నావ్
ఆ ఏం లేదు ను నువ్వేంచేస్తున్నావ్
కాలీగానే ఉన్నా తిన్నావా
ఆ తిన్నా
ఓ
నూ తన్నా
తన్న ఏం చేసినారు
ఈ రోజా ఓ ఆలు రైస్ పచ్చడి
అఓ
ఆ మీరేం చేసిరు
లేే అంటే చేసినాము ఆలు కర్రీ మేము కూడా అదే రైస్ ఇష్టం ఎ సంకటీ అంటే జోన్న రైస్. ఆవ్. మా డాడీ ఏమో వేయి ఆహ్ మాది.
మీది మాది కర్రీ సేమ్ ఉన్నట్టుంది.
ఆహ్ అంటే మేము బయట నుండి మండి తెప్పించినం మా డాడీకి కోసం అని. యా అది చేసినాము.
అవునా.
మా డాడీ కొంచెం ఏమంటూ అది రైస్ ఎక్కువ తినకుండా ఇది బ్రౌన్ రైస్ గోధుమ రొట్టె ఉమ్. కాయమ్మ ఏమంటారు జొన్న రొ. మో చపాతి. ఇట్లాంటివి తింటాడు.
అవే తినాలి. లేక్పోతే అవును.
మనం కూడా అదేఫుడ్ తీసుకోవాలే. మిల్లెట్ ఫుడ్డు. నువ్వు ఇట్లాంటివి కానీ మనం ఇప్ ఇవి తినము వాయిట్. రైస్ తింటం వైట్ రైస్. తినడం వల్ల షుగరు. అది ఇగ్ పాలిష్ జేషెది ఉంటది కాబట్టి. ఏదో ఒకటి వస్తది ఇట్లా డిసిస్ తెలియకుండనే.
ఆహ్ అవును.
ఆవ్.
అదే మీల్లెట్ ఫుడ్డు జారు బాద్షా అవి తినాలి.
ఓ ఇగ మనమేవరం తింటం గని. ఉమ్ మన తాత వాళ్ళు గాని డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు అప్పుడప్పుడు తింటారు. మనమేమో మొత్తం ఫాస్ట్ ఫుడ్ లకి బయట జంక్ ఫుడ్ అర్డర్ చేయడం. మొ ఆయిల్ ఫుడ్డు తినడము. ఇగ ఇంట్లో తిన్నదంటే ఓన్లీ టిఫిన్స్ మార్నింగ్ చేసుకోవడము.
అవును.
ఆహ్.
మనకెప్పుడు బయట ఫుడ్డె ఎక్కువ మనం ప్రిఫర్ చేసేది.
ఆహ్ అద్ ఓన్లీ చేస్తే టిఫిన్ దోస్ షా ఇడ్లీ, పూరియొ, మనం ఇంట్లా జెసుకున్నాం లేకపోతే అవి. కూడా బయటికెల్లి ఆర్డర్. చేయడమో ఆ ఆయిల్ బావుండది
అవును
ఆ మనము వాడేది కల్తి అంటే ఇంకా వాళ్ళు వేడి చేసి వేడి చేసి ఎప్పడదో ఆయిల్ అది క్వాలిటీ లేని ఆయిల్స్ వాడతరు అవే మనం తిని మనకేఫ్ఫెక్ట్ తయికది
అవును అయితది మరి
ఆ
ఇంకా మరేం జేస్తున్నరు ఏం లేదు ఖాళీఏ ఇంతకు ముందే మా ఫ్రెండ్ కాల్ చేసింది
హు
మాట్లాడింది తను బి ఫార్మసీ చేస్తుంది
ఆ
అయితే మాట్లాడింది బా రోజుల అవుతుంది నువ్వు కాల్ చేయకుండా మాట్లాడకుండా ఏం చేస్తున్నావు ఎక్కడ ఉంటున్నావు తిన్నావా అని అడిగింది మాట్లాడినా కొద్దిసేప్ ఓ ఆహ్ ఇవ్వలేర్ టైతుంది పడుకుంటే అంటే హాస్టల్ లో ఉంటదామే
ఆఓ
అయితే ఇంగ లేట్ అవుతుంది ఇంగ నేను రేపు కాల్ చేస్తా అన్నది రేపు శ్రీరామనవమి ఉంది కదా మరి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగింది
ఆహ్
ఇక్కడే దగ్గర్లో మా టెంపుల్ ఉంది బాగుంటది అక్కడ సెలబ్రేషన్ బాగా చేస్తారు కళ్యాణం ఉంటది కదా
అవును మంద గ్గర బాగుంటది ఆ
అయితే చెప్పిన ఆ ఏల్తున్నావా అంటే ఆ ఏళ్తా ఇంకా రేపు చూడాలి అని చెప్పిన
మనం వెళ్దామా మరి రేపు వస్తవ నువ్వు
ఆ ఎల్ల్దం
లాస్ట్ ఇయర్ ఏళ్ళినం గదా మనము ఎక్కడ అంటే మన దగ్గర కాకుండా
వేరే ఆ అవును వెళ్లినం
అక్కడ కూడా బాగుండే
అవును
కానీ ఈ ఇయరు కొన్ని దగ్గర ఈ రోజే చేసుకున్నారు కొన్ని దగ్గర రేపు ఉంది అదేందో
ఏమో ఇప్పుడు అన్ని పండగలు అలానే కొత్తగా కొత్తగా చేసుకుంటున్నారు
ఆ ఈరోజు కొన్ని దగ్గర ఉన్నట్టుంది స్టేటస్లు పెట్టిన్ర ఫోన్లలో ఇంకా ఈ రోజు శ్రీరామనవమి అన్నారు మన దగ్గర అయితే రేపు
అవును ఎందుకు అలా పెట్తున్నదేమో అంటే ప్రతి పండుగ అలానే పెడుతున్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పడుగ లెక్క
ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటంది అరి అంతే ఇక హోలీ గూడా అట్లనే సెలబ్రేట్ చేసిరు ఇక్కడ ఒక రోజు ఉండే ఇక్కడ టూ టూ డేస్ ఉండే మన దగ్గర హైదరాబాద్ లో ఏమో హైదరాబాద్ లో కూడా అంతేగాని ఫోర్త్ రోజు మొత్తం హోలీ ఆడి్ర మన మనకేమో థర్డ్ క వసిండ్రు తాడుకి పోర్తుకి అన్నీ అట్లనే చేస్తున్నారిక అది ఏదో గ్రహణం అని మళ్ళీ ఒక రోజు పడదని ఏదోని ఏదోని
ఆ ఈ మధ్యన అందరు అట్లనే చేస్తున్నారు అంటే కొన్ని విలేజెస్లలో ఏమో కరెక్ట్ డే రోజు అంటున్నారు మళ్ళీ కొన్ని విలేజెస్ లోనెక్స్ట్ డే చేద్దాం మళ్ళీ కరెక్ట్ ఇది కరెక్ట్ అంటున్నారు ఇంక ఎక్కడ ఈ రోజు పండుగ జరుపుకుంటున్నారు అసలు అర్థమే కావట్లేదు
ఆ
ఈ రోజు కూడా శ్రీరామనవమి జరిగింది
అ ఆ ఊర్లలో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి వాటిని బట్టి ఊరు వాళ్ళు ఎట్లా అంటే అట్లా చేస్తారు ఇక సిటీలలో ఏ రోజు హాలిడే వస్తే అదే రోజు చేస్తారు
ఆ
ఉ గర ప టెంపుల్ వెళ్దాం మరి ఇక్కడ మన దగ్గర వెళ్దామా లాస్ట్ ఇయర్ వెళ్ళినంటే వేరే దగ్గర వెళ్దామా
ఇక్కనేే మన దగ్గర్లో రామాలయం ఉంది అక్కడ
అవును మన దగ్గర కూడా మన దగ్గరనే బాగుంటది అసలుగాని మనం లాస్ట్ ఇయర్ లేట్ అయిందని అక్కడ వెళ్ళినాము కదా
ఆ రేపు మార్నింగ్ వెళ్తే బాగుంటది
వెళ్తున్నావా మరి నువ్వు
ఆ ఎల్లడమేనా
ఆఓ
నువ్వు రావా వస్తన్నావ్ గదా
ఈడ ఎల్లేటప్పుడుచెప్తే ఒకేల వస్తే వస్తా మార్నింగ్ అంటే మార్నింగే కాదు టెన్ లెవెన్ కి అట్లా మ దగ్గర జాగర ఉంటది కదా అక్కడ మొత్తం టెంపుల్ దగ్గర
అవును
ఉ
ఇంకా భోజనాలు కూడా పెడతారు
ఆ ఇంకా స్వామి హనుమాన్ బాలాష్ వారు కదా వాళ్ళు మంచిగా ఏమంటారు అది దేవున్ది మొత్తం డీజే పెట్టి సాంగ్స్ ఇంకా, అవి డ్యాంకలు చేస్తారు కదా ఇట్ల్ ల నాట్ ట్యము అవి ఇవి జేస్ ఆ ఆ అవును అవును హ అదే బాగుంటది రెప్పు ఎ క్కడ నుండి మన హనుమాన్ టెంపుల్ దగ్గర్ నుండి ఇగ అక్కడ శ్రీరాం అది రామున్ టెంపుల్ ఉంది కదా సీతారాముల్. అక్కడ వరకి వెళ్తారు బాం టది మ్మ్ మా ఇంట్లో రెంటుండే వాళ్ళు కూడా స్వామి పట్టిన్రు మ్మ్ మాల ఆ మాల వేస్ కున్నరు ఇంకా పక్కన వాళ్ళు కూడా అంటే మాలవే అంటే ఒక సైడ్ ఉన్న వాళ్ళమో మాలేసుకున్నారు. ఇంకో సైడ్ ఉన్న వాళ్ళేమో మాలేం ఏదవుతారే ఇట్లనే ఇక డైలీ ఒక లెవెన్ డేస్ ఫాస్టింగ్ ఉంటారు ఉమ్ మార్నింగే పూజ చేస్సరు, అన్నీ ఇగ మొ తమ్ము మాల వేస్తం టె కానీ ఇగాం ఒక మాలే ఆ పూజేస్తారు అట్లా ఇంట్లో ముగ్గురు ఉంటారు ఆ ముగ్గురు కూడా అట్లనే
అవునా
ఉమ్ ఇగ మేమేమో వం చికెన్ చావివి తింటున్నామని వాళ్ళ ఇంటికి వెళ్తలేము.
హా
ఆ వాళ్ళు పూజ చేస్తున్నప్పుడు మనము అట్లాంటివి ఏమి చేయద్ దుగదా మ్ ఉ
మనం వెల్ వాళ్ళు దేవుణ్ణి పూజిస్తారు కదా ఇంకా కొంచెం మనం వెళ్ళకపోవడమే బెటర్ ఎందుకంటే మనం నాన్ వెజ్ తింటాం కదా
ఆ అట్లని నేను వెళ్తలేను ఏమనా ఉంటే అక్కడ నుండి పక్క నుండి మాట్లాడుతుందా అట్లే ఉన్నా లేకి పోయినా య్య కొ నీటుగా ఉండాలి కదా అట్లా అన్న టు తరంగ నుండి మాట్లాడుతున్నా దూరం అంటే దూరం ఏం కాదు పక్కకే కదా ఇక ఓన్లీ ముట్టుకోం అంతే అ
ఇంకా మరి
ఇంకా చెప్పాలి ఇగ ఈరోజు కొంచెంసపు బయటికి వెళ్ళిన నా తిరిగి వచ్చిన కొంచం సేపు పో ఏం చేద్దాము బోరు కొడుతుందని మీ ఇంటి సైడ్ వద్దాం అనుకున్నా మీకు కుక్క ఉండే మీ పెద్దఅమ్మ ఇంటి సైడ్ నువ్వు వచ్చినవేమో అనుకొని వద్దాం అనుకున్నా కాని అక్కడ కుక్క ఉండే దాన్ని చూసి భయమయింది మళ్ళీ అది దరుతుది కదా
నేను కూడా ఇంట్లో లేకు
మళ్ళీ కొంతసేపు వాకింగ్ చేసినా వాకింగ్ చేసి తిన్నా తిన్నా తినేసి వాకింగ్ చేస్తాం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకేం చేయాలని అటు చూస్తే ఎవ్వరు లేకుండే అక్కడ మా ఇంటి దగ్గర ఒక దగ్గర స్వాములు అందరు ఉంటున్నారు ఇక వాళ్ళు బయట ఉండే ఇక నేను ఒక్కదాన్ని ఏం చేయాలి అని ఇంట్లోకి వచ్చేసిన ఆ రేపు హాలిడే ఏమో కదా మీకు
అవును
ఆ
రేపు హాడేనే ఉంది ఇంకా అందరికి అందరికి హాల్డేనే రేపు
ఆఓ ఆ అదే అదే
అరే మరి రేపు మాట్లాడదాం
ఓకే బాయ్ గుడ్ నైట్
హ బాయ్ గుడ్ నైట్
ఓకే
ఓకే